హలో ఎలా ఉన్నారు.
బాగున్నా అండి మీరెలా ఉన్నారు.
నేన్ బాగున్నానండి
తిన్నారా
ఆ తిన్నానండి.
సరే అండి మీకు చెట్లు అంటే ఇష్టమేనా
ఆ చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి
అవునా నాకు గూడా అంతే అండి నాకు కూడా చాలా ఇష్టం చెట్లు అంటే
చెట్లు మన జీవితం కోసం చె చాలా ముఖ్యమైనవి కదండి
అవునండి ఆ మీకు యేఏ యేఏ చెట్లు అంటే ఇష్టం అండి ఎక్కువగా,
నాకు ఫ్రూట్స్ చెట్లు అంటే చాలా ఇష్టం అండి
అవునండి అందులో ఏమన్నా ప్రత్యేకంగా చాలా ఇష్టమైనటివి ఏమైనా ఉన్నాయా
ఆ మామిడికాయ్ చెట్టండి మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి ఉంది అందుకనే నాకు ఆ చెట్టు అంటే చాలా ఇష్టం
ఆ నాక్కూడా అంటే చెట్లు అంటే చాలా వరకు చాలా రకాలు అంటే ఇష్టం అండి. నాకు ఇట్లా పూల చెట్లు ఉంటాయి చూడండి అవి అంటే చాలా చాలా ఇష్టం నాకు, ఆహా మీరు మీ ఇంటి దగ్ మీరు ఏమైనా చెట్లు నాటారా
ఆ అండి
ఏ ఏ చెట్లు నాటరు అండి ఆ
ఇంకా కూరగాయల చెట్లు ఎక్కువగా ఉంటాయంటి మా
ఇంటి దగ్గర
అవును మా ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుందండి
ఓకే అవునులేండి మా దగ్గర కూడా అలానే అండి, నేనైతే దాదాపు మా ఇంటి పెరట్లో మా ఇంటి ముందు మా ఇంటి వెనక అంతా జామ చెట్లు, తర్వాత పూలు మల్లె చెట్లే నాలుగు రకాలు పెట్టాను తర్వాత గులాబీలు. ఆ పళ్ళు అయితే పనస మామిడి తర్వాత నీయొక్క ఏమంటారు మ్ సీతాఫలం ఇట్ల చాలా రకాలు ఉన్నాయండి, ఈక చెట్లలను మీరు డైలీ అంటే, ఏమన్న సేంద్రియ ఎరువులు ఎరువులు వేస్తారా, లేకపోతే ఏమైనా రసాయనిక ఎరువులు వేస్తారా
హ మేము రోజు నీళ్ళు బట్టి పెస్టిసైడ్స్ వాడతామండి
వాడతారా అ నేనైతే జస్ట్ ఆ కేవలం వా నీళ్లు తర్వాత మనకు ఆవు పేడ దొరుకుతుంది కదండి, ఆవు పేడను మాత్రమే ఉ ఉపయోగిస్తాను.
చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి కదా
అవునండి చెట్లు లేకపోతే మనం ప్రాణాలతో ఉండనుగును ఉండలేమండి
అవునండి అంతేకాదు చెట్లు నీడను కూడా ఇస్తాయి
అవును ఈ యొక్క ఎండాకాలం అట్లాంటి టై లో మనకి ఎంతో చాలా చల్లటి, ఈ యొక్క ఏమంటారు ఫ్యాన్లు ఏసీలు ఇలాంటి వాటికన్నా, చెట్ల దగ్గర ఉండే నుంచి వచ్చే గాలి కాని అక్కడ ఉండే నీడ కాని మనషు మనుషులకి చాలా ప్రశాంతంగా ఉంటుంది
పక్షులుకు కూడా చెట్లలోనే గూళ్ళలు కట్టుకుంటాయి చెట్లు లేక లేకపోతే పక్షులు కు ఇల్లు ఉండదు
అవునండి అవును ఈ యొక్క చెట్ల అనేటివి, మన మ యొక్క జీవితాలతో ముడిపడి ఉంటాయిన్నమాట ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి మనకి చెట్లు అనేటివి
అవునండి చెట్లు వర్షాలను కూడా పెంచుతాయని మా స్కూల్లో చెప్పేవాళ్ళు
అవునండి అవును ఎందుకంటే రైతులకి చాలా అవసరం కాబట్టి వర్షాల నీటి బిందు ఈ యొక్క చెట్లను పెంచడం వల్ల వాతావరణానికి కలుషితాన్ని కలుషితం లేకోకుండా ఈ యొక్క చెట్లు వాతావరణాన్ని మంచిగా ఉండినిస్తాయి అన్నమాట
కానీ ఇప్పుడు చాలా చోట్ల చెట్లను కట్ చేస్తున్నారు
అవునండి ఈ యొక్క చెట్లను వాళ్ళ ప వాళ్ళ యొక్క అవసరాల కోసమే అయినా కావచ్చు లేకపోతే ఇంటి దగ్గర యొక్క ఆకులు చెత్త అంతా పడుతుందని అందువల్ల అయినా కూడా చెట్లని నరికిచ్చేస్ తున్నారు అందువల్ల మనకే ఇబ్బంది
చెట్లు కట్ చేస్తే కాలుష్యం పెరుగుతుంది అందుకే మనం ప్రతి సంవత్సరం చెట్లు నాటాలి
అవునండి అవును మన వంతు కూడా మనం ప్రయత్నించాలి తర్వాత మన చుట్టూలో ఉన్న వాళ్ళను కూడా ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరితోనూ
మన అందరం కలిసి చెట్లు నాటితే భూమి ఇంకా అందంగా ఉంటుంది కదండి
అంతే కదండి అవునండి చెట్లు అనేటివి ఈ యొక్క ఆక్సిజనే కాకుండా మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ను కూడా పీల్చుకునేసి ఇట్లాంటి కాలుషితరమైన వాతావరణాన్ని లేకోకుండా మంచికి మఅన్ చి వాతావరణాన్ని మనకి కలుగు చేేస్తాయన్నమాట
అవునండి చెట్లు ఉండటం వల్ల గ్లోబల్ వార్మేషన్ పొల్యూషన్స్ ఇవన్నీ తగ్గుతాయండీ
అవునండి వాతావరణం కూడా చూడండి చెట్లు ఎక్కువ ఉన్న చోట అక్కడ నీళ్ళు తర్వాత హా హి హే ఎంతో మంచి పచ్చిక బయలు అనేటివి ఉంటాయి అదే చెట్లు లేని చో ట ఉంటాయి ఎండిపోయి ఉంటాయి
చెట్లు లేకపోతే జీవితం ఉండదు
హా అవునండి అవును చెట్లు అనేటివి మనకి చాలా అవసరం అండి ఇప్పుడు మనకి ఈ యొక్క టెక్నాలజీ పెరగడం వల్ల చెట్లని యూస్ చేయట్లేదు తప్ప లేకపోతే పూర్వకాలంలో చెట్ల నుంచేనే చాలా రకాల వస్తు స్తువులను తర్వాత వాళ్ళ యొక్క ఆహారాన్ని కూడా వాళ్ళే చెట్ల నుంచి తీసుకునేవారు
అవునండి వేసవిలో చెట్ ట్ల కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది అందుకే గ్రామాల్లో ఎక్కువ చెట్లు ఉంటాయి
అవునండి అవును ఇక పట్టణాలలో ఆ ఆ యొక్క ఆ ఇండ్లు అనేటివి బిల్డింగ్స్ అనేటివి పెద్ద పెద్దగా అపార్ట్మెంట్లు కట్టేస్తారు కాబట్టి వాటికి అడ్డంగా ఉంటాయనీ చెట్లను నరికేస్తారు మన పల్లెటూలలో ఎలాగా అంటే ఈ యొక్క చెట్లని అపురూపంగా ఒక దేవుళ్ళతో సమానంగా పూజిస్తారు కాబట్టి వాటిని అంత తొందరగా నరికేయలేరు
అవునండి నగరాల్లో చెట్లు తక్కువగా ఉంటాయి అందుకే నగరాల్లో కాలుష్యం ఎక్కువ
అవునండి అవును ఈ యొక్క కాలుష్యం అనేది మన యొక్క ఊపిరితిత్తులను తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి
చెట్లు జంతువులకు కూడా ఆస్ ఆశ్ర ఇస్తాయి కదండి
అవునండి చెట్లకనే కాదు తర్వాత ఇక సాగు జంతువులు ఉంటాయి కదండడి వాటికి ఎంతో ఆహారాన్ని కూడా దొరికేలా చేస్తాయి
అవును అడవల్లో చెట్లు జంతువులకు జీవనాధానం
అంతేకాకుండా చెట్ల చెట్లతో అప్పటి కాలంలో ఇల్లును కూడా నిర్మించుకునేవారు ఇప్పుడంటే ఈ తీర్లు అట్లా ఉన్నాయి గానీ అప్పుడు మంచిగా చెట్లతోటి ఇల్లు కట్టించుకుంటే వాళ్ళు అవే చల్లగు ఉంటుండే
చెట్లు మన ఆరోగ్యానికి మంచివి చెట్ లు ఔషధాలకు కూడా ఉపయోగిస్తారు
అవునండి అవును తర్వాత ఎన్నో ఏమన్నా కొన్ని వ్యాధులకు యొక్క మూలికలు కానీ తర్వాత ఆకులతో నయం చేసేవారు అన్నమాట అప్పుడు ఈ యొక్క మందులు ఆ ఇంజక్షన్స్ లేవు కాబట్టి చెట్లను వేర్లను చెట్ల ఆకులనే ఉపయోగించేవారు
అవునండి వేప చెట్టు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది వేప ఆకులు ఆరోగ్యానికి మంచిది
అవునండి వేప అనేది ఎన్నో రకాల వ్యాధులను నిరోధించగలదు
అవును చెట్లు ఎక్కువగా ఉంటే వాతావరణం మంచిగా ఉంటుంది
అవునండి మనం ఎక్కడికైనా పంట పొలాలకు ని తర్వాత ఎక్కడైనా అడవులకి వెళ్ళినప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి
అవునండి అందుకే ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టయినా నాటాలి కదా
అవునండి అవును ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఈ యొక్క చెట్లను నాటడానికి ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరిని
పాఠశాలలో కూడా చెట్లు నాటి అంటే కార్యక్రమాలు ఉండాలి
అంతేకాకుండా ఈ చెట్ల వల్ల ఏమి ఉపయోగాలు చెట్లు ఎందుకు మనకు ఉపయోగపడతాయి ఏమనేది కూడా మనం తెలియజేయాలండి
అవునండి కొన్ని సంవత్సరాలు అవును
కొన్ని సంవత్సరాల తర్వాత అవి పెద్ద చెట్లుగా మార తాయి
అవునండి ఇప్పుడు చెట్టు అనేది ఇప్పుడు మన అవసరం కోసం పెంచుకుంటున్నాం అని అనుకోకూడదు తర్వాత ఆ చెట్టును ఎన్నో యొక్క ఉపయోగాలు ఉంట ఉంటాయి మనకి ఎన్నో అవసరాలు తీరుస్తుంది చెట్టు అనేది
అవునండి చెట్లు ఉంటే భూమికి అందంగా ఉంటుంది అందుకే చెట్లు మనకు వరం
అవునండి చాలా పెద్దవరం ఎందుకంటే చెట్లు లేకపోతే ఆ చెట్ల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ మనకు దొరకపోతే మనం జీవించగలమా
అవునండి అందుకే మనం ఎప్పుడు చెట్లను ప్రేమించాలి
ప్రేమించడంతో పాటు కూడా రక్షించాలి కూడా వాటిని
అవునండి మన భవిష్యత్తు కోసం చెట్లను నాటాలండి
ఈరోజు చెట్ల గురించి బాగా తెలుసుకున్నాం కదండి
అవునండి
సరే అయితే మరి